ఏవా
హలో
హలో గుడ్ ఈవినింగ్ అండి
గుడ్ ఈవినింగ్ అండి
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అండి చెప్
అవునా చెప్పండి
మీరూ ట్రిప్స్ అవి తిరుగుతూ ఉంటారండి.
ఆ తిరుగుతానండి
ఒక్కరే తిరుగుతారా ఫ్యామిలీతో వెళ్తారా.
హ్మ్ ఫ్యామిలీనే అండి మా ఆయనా అంటారు వెళ్దాం వెళ్దాం అన్
ఆ ఓకే వెళ్దామంటారా.
ఆ
ఓకే ఎక్కడెక్కడికి ఎళ్ళారండి. అ
ఫేమస్ ప్లేసెస్ అయితే కూరగనుకోవచ్చు. ఆ ఇంకా గోవా
కూరుగు మీ ఆయనతో వెళ్లారండి.
లేదండి ఫ్రెండ్స్ తో ఎళ్ళానూ.
హ్మ మరి ఆహా
గోవా ఎళ్లానండి పాండిచ్చెరీ ఎళ్లాను.
హ్మ
అరుణాచలం వెళ్ళానూ ఇంకా అలా అలా వెళ్తూ ఉంటా.
ఊ నేనూ నా కాబోయే భార్యతో.
హ
గోవా ఎళ్ళానూ, పాండిచ్చెరి వెళ్ళానూ. అరుణాచలం గుడికి వెళ్ళానూ, శ్రీశైలం గుడికి బండి మీద వెళ్ళాము.
ఆ ఓకే నైస్
వై వైజాగ్ వెళ్ళానూ, వైజాగ్ నుండి అరకు బండి మీద తీసుకెళ్ళానూ.
ఉహు
ఆన్వడ్కి ఫోటోలు అంటే పిచ్చండి, ఆ పిచ్చి అలవాటు చేసింది కూడా నేనే అం
ఉమ్
ఫొటోలు అప్లోడ్ చేయాలన్నా, నేనే చెయ్యాలండి
ఉమ్
ఫోటోలు ఎలా పోజులు అన్నీ కూడా నేనే చెప్పాలండి ఆవిడకి,
ఉహు ఉమ్
నాక్ తనతో ఉండడం చాలా ఇష్టం అండి.
మరి తనకండి ఏం,
తనకింకా ఎక్కువ నాకంటే,
ఊహు మరి మీకెందుకు తక్కువైందండి,
నాకు తక్కువ అవ్వలేదండి, నేను ఇచ్చే ప్రేమ సరిపోవట్లేదంతే,
ఉహు అంత తక్కువ ఇస్తున్నారాండి అయితే,
ఇగ ఆడవాళ్ళకి ప్రేమ సరిపోదండి, చూపిచ్చే ప్రేమ ఇంక ఎక్కువ కావాలనుకుంటారు. నేను ఒక వీడియో చూశానండి,
ఉమ్
డియలో ఏంటంటే లైక్ ఒక ఆడదాన్ని అడుగుతారనమాట, నీకు ఎవరెవరిష్టం అని చెప్తే, త తల్లిదండ్రులు, భర్త, పిల్లలు రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇలా కాలం ఉంటే,
ఉమ్
నీకెవరెవరు ఇష్టం లేదాని చెరు తుంటే లాస్ట్ కి తల్లిదండ్రులు పిల్లలు మొగుడు ఉంటారండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ వెళ్ళిపోతారండి ఇగ ఇంకొకోళ్ళని చేరిపేయమంటారండి ఇగ, తల్లిదండ్రులను చెరిపేస్తదండి ఆ తర్వాత, లాస్ట్ కింకా మొగుడు పిల్లలుంటారు కదండి, ఇంకొకళ్ళ్ని చెరిప్ పెయ్యండి, మీకు ఎవరైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళ పేరు ఉంచి మిగిలింది చెరిపేయ్యండి అంటే భర్త పేరు ఉంటదండి. ఎందుకండి భర్త పేరు రాశారని మిమ్మల్ని ఆళ్ళనడిగితే ఆవిడ అంటారు, నా తల్లిదండ్రులు నాకంటే ముందే చనిపోతారు,
ఉమ్
నా పిల్లలు ఒక యుక్త వయసొచ్చాక వాళ్ళు వెళ్ళిపోతారు, కేవలం నాతో ఉండేది, నా భర్త మాత్రమే, నేను చచ్చిపోయినా నా భర్తకు భార్య కిందే చచ్చిపోతాను, లేదు నా మెుగుడు చనిపోయినా, నాకు భర్త కిందే చనిపోతాడు, అందుకే మొగుడే ఇంపార్టెంట్ అని చెప్పిద్దండి,
ఓకే, మ్మ్ మరి మీరు బా చూసుకుంటారా అండి?
చాలా బాగా చూసుకుంటానండి, చూసుకోవడం అంటే మంచిగా, ఎప్పుడు మంచే ఉండదు కదండి,
ఆ
స్తకంలో ఏదన్నా పేర్లు రాస్తే, ఏదన్నా అక్షరాలు గాని, వాక్యాలు గాని రాస్తూ ఉంటే, అందులో మం చి ఉంటది చెడు ఉంటదండి, అంత ఎందుకండి డిక్షనరీస్ ఉంటాయి, డిక్షనరీస్ లో కూడా బ్యాడ్ అనే వర్డ్స్ కూడా ఉంటాయండి మరి ఆఫ్ట్రాల్ ఆ డిక్షనరీస్ లోనే అట్లా ఉంటె ఇది జీవితం ఒక మనిషి జీవితం ఈ మానవ జీవితం తంలో మరి ఇంకెన్ని ఓడి దురుకులుంటాయి లోటు పాట్లు ఉంటాయి అవన్నీ తట్టుకోవాలండి
ఊ
నేను నాకు పడవలు అంటే చాలా ఇష్టం అండి పడవలు సామేత మీకు ఒకటి చెప్పనా
ఉ
పర్వని రెండు తెడ్లు ఉంటాయండి లాగడానికి పడవ ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా రెండు వాడాలండి ఒకవైపు ఊపితే సరిపోదండి రెండు పక్కల ఒకేలా ఉండాలి ఒకస్ ఇద్దరికి ఒకలా ఓపిక ఉండదు కదండి ఒకళ అప్పుడ ఇప్పుడు మెల్లగా ఊపుతారు ఒకళ్ళు కంటిన్యూస్ గా ఊపగలరు ఆ మరి అలా ఆ తెడ్డు ముందుకెళ్ళాలంటే పడవ ముందుకు వెళ్ళాలంటే రెండు తెడ్లు ఊగాలి ఒకవేళ ఒక తెడ్డ వెళ్ళాలన్నా ఇంకొక లా లోటును భర్తీ చేసేలాగా ఉండాలి
ఆ
జీవితంంలో అన్న ఆ రెండు అట్లా సాగుతూనే ఉండాలి అందుకే మొగుడు పెళ్లాలకి విడదీయలేని బంధం అని చెప్పి ఉంగరం ఏలికి తొడుగుతారు ఉంగరాన్ని ఆ ఏళ్ళు ఎప్పుడు విడిపోవండి
ఆ
బేసిక్గా మీకు కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాన అండి నా భార్యకి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయ్యక్కర్లే
ఉహు
నాకంత తెలుసు కాకపోతే తెలిసినా నాతో గొడవ పడుతుంది ఒక ఒక వయసు వచ్చేవరకేనండి కొన్నిళ్ళు ప్రయాణించే వరికే తన గురించి నేను తెలుసు కొని నా గురించి తను తెలుసుకునే వరకే ప్రేమ అనేది మాటల్లో లేకపోతే చూపిచే వాటిలో ఉంటది ఏదన్నా గిఫ్ట్లు ఇవ్వటం గానీ అట్లా ఇక వన్స్ అది అయిపోయిన తర్వాత అట్లా ప్రేమ అనేది వస్తు త్ రూపంలో లేకపోతే మాటల రూపంలో ఉండదు వాళ్ళ కోసం మనం చేసే పనుల్లో ఉంటది అలా అని చెప్పి నేను చేస్తానండి కాకపోతే సమయ సమయ స సందర్భాలు సహకరించాలి కదండి
ఆహా
ఏలినాటి శని అంటారు కొంతమంది అలాంటివి ఉంటాయండి లోటుపాట్లు ఉం టె మనిషి జీవితాల్లో ఆ లోటుపాట్లు వచ్చినప్పుడు తట్టుకోవాలి భార్య అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈల దొరికితే ఇల్లు అనేది స్వర్గం ల ఉంటద అన్నమాట
మరి అర్థం చేసుకుంటుందా అండి
అర్థం చేసుకుంటదండి అర్ధం చేసుకోదనట్లా కాకపోతే గొడవలు పడుతుంది గొడవలు ఎందుకంటే ప్రేమ ఎక్కువ అయిపోయి ఎలా చూపించాలో తెలియక గొడవ పడుతది
మరి అంతల మంచిగా ఉన్న భార్యకు ఏదో ఒకటి చేయ్యాలి కదా
సమయం రావాలండి.
సమయం రాదండి క్రియేట్ చేసుకోవాలండి మనమే.
సమయం సమయం మనిషి యొక్క జీవితం సమయంలో ఒక భాగం అండి. మనిషి జీవితంలో సమయం భాగం కాదు. చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు అస్సలా తెలివితేటలే లేని వాళ్ళు కూడా బతుకుతారండి ఆళ్ళకి కూడా పుట్టినరోజులు వస్తయి. కాకపోతే టైం సమయం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ యొ క్క పనితనం వాళ్ళ యొక్క జీవిత ఉద్దేశం అన్ని తెలుస్తయి అలా తెలియాలంటే సమయం రావాలండి. సమయం ఉంది. ఏ మనిషికైనా జీవితం ఐ మీన్ ఆ జీవితం యొక్క బాగుపడి తెచ్చుకునే సమయం చేతిలోనే ఉంటది. కానీ ఆ సమయం కరెక్ట్గా అందుకునే టైం లో అందుకోవాలి.
అవును మరి మీరు చేయలేదు అనుకుంటా.
నేనలా చేయలేదండి.
మరి ఎందుకనుష్
చెయ్యాలి అంటే నాకు అన్ని పరిస్థితులన్ని అనుగుణంగా ఉండాలి కదండి. ఓ మనిషి జీవితంలో డబ్బు, ఆరోగ్యం, సంతోషం ఇవే ముఖ్య పాత్రలు పోషిస్తాయండి. మరి మీ అంత అనర్గలంగా తెలుగు నేను మాట్లాడలేకపోవచ్చు. కాకపోతే మాట్లాడగలనండి తెలుగు నాకు కూడా ఎంతో కొంతవచ్చు. సాహిత్యం చదువుకున్నాను అంటే నేను చదవలే దు మా తాతయ్య వాళ్ళు చదువుకునేటప్పుడు లేదా మా తాతయ్య గారు వాళ్ళు చెప్పేతప్పుడు ఆ సాహిత్యం విని తెలుగు నాలుగు ముక్కలు కొంచెం స్పష్టమైన తెలుగులో మాట్లాడగలను.
ఓకే
మీ నాన్నగారా మీ అమ్ మీ నాన్నగారు కాని మీ అమ్మగాని అంటే ఎక్కువ ఇష్టమా. మీ భర్త అంటే ఎక్కువ ఇష్టం మీకు.
భర్త ఇష్టం అండి.
మరి భర్త కోసం మీరేం చేశారండి?
చాలా చేస్తూనే ఉన్నానండి చేసి చేసి విసిగిపోయానండి. చేసి చేసి విసిగి పోయానండి కొంచెం.
విసిగిపోవడం అంటే మరి మీ భర్త ఒకవేళ ఫ్యూచర్ లో సంపాదిచ్చి భవిష్యత్తు లో మీ భర్త సంపాదిచ్చి మార్పు అనేది ఎ ఎలా మారుతారండి. ఇప్పుడు ఒక ఆడదే ఎక్కడ ఉంటదండి ఇంట్లోనే ఉంటదండి లేదు అంటే ఆఫీస్ కెళ్లి వచ్చేస్తదండి. కానీ ఒక మగాడు అలా కాదు కదండి. ఫ్రెండ్స్ ఉంటారు
ఆ
ఆ చుట్టాలు ఉంటారు చుట్టాల్లో సమస్యలు ఉంటాయి. అమ్మాయిలకుంటారండి కాకపోతే ఆ ఉన్న ప్రేమ ఫ్రెండ్స్ మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రుల మీదున్న ప్రేమ, పిల్లల మీదున్న ప్రేమ అంతా కూడా భర్త మీద చూపిత్తారు. భర్తకు అలా కాదు కదా భర్తకు బాధ్యతలు ఉంటాయండి. ఒక మగాడు అన్నాక బాధ్యతలు ఉంటాలండి ఆ బాధ్యతలన్నీ చక్కబట్టాల్
ట ఇంకా ఇంట్లో వాళ్ళని చూసుకుంటారు గదా జాబ్ కెళ్ళలకుండా పని పటం మానేసి తిరగరు కదా ఫ్రెండ్స్ తో
చావుకి ఎళ్ళకుండా అంటే టూ అట్లా అనుకుంటే నేను జాబ్కి ఎళ్ళాలి అనే ఉద్దేశం నాకు ఉంటదండి కాకపోతే నా జీవితాన్ని నేను కోల్పోలేను గదా
ఉ
తాన్ని కోల్పోయ్ డబ్బు సంపాదిచినోళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళకి జీవి తం అంటే బావిలో కప్పల్లాగా అనుకుంటారు
మీకు అదే అంటే ఆ అమ్మాయికి చెప్పేస్తె అయిపోయిద్ది గదా ఆ అమ్మాయికి ఎందుకు హోప్స్ ఇస్తారు మరి ఇంకేందండి టైమ్ చెప్పేస్తే అయిపోయిద్ది గదా ఆ అమ్మాయ్ కేం ఏం ఏం ఉన్నాయో తెలీద్ కద సమస్యలు నీక్ ఇలాంటి ఒ పి నంది చేయను లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఇలానే అందరినీ అంటే అది చెప్పేస్తే అయిపోయిద్దియ
చెయ్యన్ అనట్లేదండి
మరి నువ్ చెప్పింది అదే గదా
నేను చెప్తున్నది అది గాదండి
ఉ
సరేలే అండి మరీ ఉ ఉంటానండి ఓకే అండి